లో నమస్కారం అండి
నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
బావున్నామండి మీరు ఎలా ఉన్నారు
చాలా బాగున్నానండి
ఆ ఏం చేస్తున్నారండి
ఇదేం లేదండి ఇందాకే పార్కుకుశవెళ్ళంటిమి ఇంక ఇప్పుడే వచ్చాము
ఔనా ఆడుకుంటారా అండి పార్క్ లో
ఆడుకొనేది ఏం లేదు ఊక్నే ఎక్సస్సైజ్ చేయడానికి వెళ్తుంటాము
ఓ ఏమేం ఎక్సస్సైజ్ లు చేస్తారండి
లేదండి ఊరినే కొద్దిసేపు జాగింగ్ చేస్తాం
ఆ
కొద్దిసేపు ఫుల్లప్స్ చెయ్యడం
ఆ
కా డిప్స్ వా టొంటీ టు టొంటీ ఫైవ్ అలా తీస్తాం
ఊ
క మామూలుగా వె అంటే కూర్చోని హ్యాండ్స్ ని ఎక్స్టెండ్ చేసేట్టు ఉంటాయి కదండి
అవునండి
అలా దాట్లో కొన్ని కొన్ని వేరియేషన్స్ చేస్తాం
డైలీ ఎళ్తారా అండి
డైలీ అంటే ఓ వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తుంటాం అండి
ఓకే మీకు దగ్గరలో ఉందా అండి
ఆ దగ్గర్లో ఉంది ఒక హాఫ్ కిలోమీట
హ్మ్ఁ
టే ఇగా టెన్ మినిట్స్ అండి వెళ్లిపోవచ్చు
ఆ జిమ్ అలాంటిది ఏమన్న చేస్తుంటారా?
అలా ఏం లేదండి
మ్ఁ
బాడీ ఫిట్ గా ఉండడానికి అంతే అండి
మ్మూఁ ఇంక ఏమేం చేస్తరండి బాడీ ఫిట్ గా ఉండడానికి?
ఫుడ్డే తీసుకోవడం అండి అంటే ఎటువంటి ఫుడ్ తీస్ కోవాలి అంటే
మ్ఁ
అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తగ్గవాలండి ఇంకా బయట అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎటివన్న ఉంటాయి కదండి
అఁ
అవి ఎక్కువ తీసుకోకుడద్ ఎప్పుడన్న వీక్లీ వన్స్ అలా అంతే అండి అవి
మ్ఁ
ఇంక మిల్లేట్స్ ఎక్కువగా తింటాను
మ్
ఇంకా ఫుడ్ లో ఇంకా నార్మల్ రైస్, ఇంకా అన్ని వెజిటేబుల్స్
మ్ఁ
అలా ఇంకా ఎగ్ అయితే డైలీ అయినా తినొచ్చండి బట్ నేను సాటర్డే, మండే అలా తినను.
ఓ అలా వీక్స్ కూడా ఉన్నాయా?
అంటే ఎగ్గుకొకటే అండి, మళ్ళీ నాన్ వెజ్ తింటాను
అదేంటండి అది
అంతే అండి అది
ఆఁ మ్ఁ!
అంటే నాన్ వెజ్జి కూడా అంటే మాక్సిమం తినను ఇంక ఎప్పుడన్నా మర్చిపోయి ఓగాల
మ్మ్ఁ
టాన్
ఆఁ
ఊర్లో ఉంటే ఒగవేళ తినను ఇంక ఎక్కడన బయటకి వెళ్ళినప్పుడు అలా అయితే తింటాను.
మ్ఁ మీరూ, మీకు డ్రైవింగ్ వస్తదా అండి?
డ్రైవింగా అండి!
ఆఁ
ఏం డ్రైవింగ్ అంటే బైకు, ఆఁ బైక్ వచ్ ఫోర్ వీలర్ రాదు బైక్ ఆటో వచ్చండి మళ్ళీ
ఆటో కూడ దో త్రీ వీలర్ కూడ తోలుతారా
ఆఁ
ఎక్కడ నేర్చుకున్నారండి, ఎప్పుడు నేర్చుకున్నారు?
అంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఉరికి వెళ్ళినప్పుడు
ఆ
అక్కడ అంటే మా పెద్దమ్మకి ఇద్దరు కొడుకులు అండి వాళ్ళకి
ఊ
వాళ్ళిద్దరికి ఆటోలో ఉండేవి ఇంకా సమ్మర్ హాలిడేస్ లో ఇంకా వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంటి అండి నేను
ఊ
టే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేది
ఊ
మలా అప్పుడు అక్కడే వాళ్ళు ముందర కూర్చోబెట్టుకొని అలాగే నేర్చుకున్నారు
ఊ
లైసెన్స్ ఉందా అండి మీకి
ఆ లేదండి
య
ఇంకా టాక్టర్ కూడా టూ త్రీ టైమ్స్ తోలాను బట్ అంటే ఇంకా రాదండి పూర్తిగా
అది హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అంట కదండి అంటే హార్డ్గా ఉన్ టది గేర్లు అవన్నీ అని విన్నాను
అంటే పవర్ స్టీరింగ్ అయితే వెహికల్ ఏం లేదండి అంత అంటే నార్మల్ గానే ఉంటుంది ఇంకా మామూలుగా పవర్ స్టీరింగ్ కానివైతే కొంచెం హ్యాండిలు గేర్ అవి చాలా గట్టిగా ఉంటాయి
ఊ
అంటే స్టార్టింగ్ లోకి గట్టిగా ఉంటాయండి మళ్ళీ టాక్టర్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు అంత ఏ ఇక ఏమన్న ఉండదు
అవునా
ఉ
ఉ
ఊహు మీకు డ్రైవింగ్ వచ్చా అండి
ఉ నాక్ టూ వీలర్ వస్తదండి అంతే
ఎవరు నేర్పిచ్చారండి
ఊ టే స్కూ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది టీవీఎస్ తో అండి అది మా తాతయ్య నేర్పిచ్చారు ఇంకా అది బేస్ చేసుకొని స్కూటీ నేనే నేర్చుకున్నాను ఇంకా ఇది గేర్ ఉంటది అది కదండి అది ఆ వీళ్ళు మా తమ్ములు అందరూ తో తోలడం చూసి ఎలా ఏం తీయన్వడిగి నేనే ట్రై చేశానండి జస్ట్ ఆ ఇక్కడ నుంచి అక్కడికి ఎళ్ళడం అలా అలా వచ్చిన్
పడ్డారా అండి ఎప్పుడైనా పడ్డారా అంటే యా క్సిడెంట్వడం అట్లా
ఆ పడ్లేదండి బండ్లో అయితే ప్రజె ఇప్పటి వరకు
ఆ
ఉమ్ ఇంకా సైకిల్ నేర్చుకున్నప్పుడు, సైకిల్ నేర్చుకున్నప్పుడు పడ్డాను చాలా సార్లు
ఆ
నేను పడనండి నేను దుంకేస్తాను బండినొదిలేస్తానండి
ఆ
అ
అదే
ఐతె ఇంకా వేరే వాళ్ళ బండ్లో వెళ్ళినప్పుడు వాళ్ళతో పడ్డానండి
ఆ
ఇలా మా బ్రదర్ వెళ్తున్నప్పుడు ఒక ఆటో అడ్డం రావడం బ ఆ మా బ్రదర్ హ్యాండిల్ చేయలేక అలా పడ్డాను గాని నాకు నేను ఎప్పుడు పడ్లేదు
అ అంటే స్లోగా వెళ్తే ఎక్కువ ఏం పడే ఛాన్సెస్ గని ఏం ఉండదు
అవునండి
ఉమ్
కొంతమంది వెళ్తుంటారండి గాల్లో వెళ్తుంటారు అసలు అరే ఏమన్నా అడ్డం వస్తే నెక్స్ట్ ఏంటి అనేది గూడా ఉండదు
ఆహ
మీరు గూడా అంత స్పీడ్ ఎళ్తారా అండి
నేను ముందు వెళ్తుంటి ఎప్పుడో లేదు ఓసారి యాక్సిడెంట్ అయిన బుట్నుంచి ఇంక వెళ్ళలేదండి
అవునా ఏమైందండి
నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒకసారి అయింది అంటే చాలా తగిలాయండి పడినప్పుడు
అయ్యయ్యో
అంటే అంత తగిలిన కూడా మళ్ళీ ఇంట్లో జెప్తే తిడతారని అంటే ఆ కొన్ని డేస్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్, నైట్ ప్యాంట్లు ఫుల్ ఉండే డ్రేస్ కోన్ తిరిగిన అంటే ఇంట్లో కూడా
తెలియదా ఇప్పటిక్కూడా ఇంట్లో
అహా ఇప్పటిక్కూడా తెలీదండి
ఊమ్
ఇంగప్పట్నుంచి కొద్దిగా ఫాస్ట్ ఎళ్ళాలంటేనే
కొంచం ఆలోచించండి ఫాస్ట్గ ఎళ్తే ఏం ఉంటది చెప్పండి మళ్ళీ మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటది కదా
అంటే అప్పుడు ఆ ఏజ్ లో అంత మెచ్యూరిటీ ఉండేది కాదు గదండి అంటే ఇప్పుడు అంటే కొద్దిగ తెలుస్తుంది ఫస్ట్ గేట్ల అంటె
ఆ హా
అండ్ ఎవరన్నా ఫాస్ట్ తోలిన కూడా చెప్తాను నేను
ఆ
ఉ
చెప్పండి అలా ఫాస్ట్ గ ఎళ్ళమాకండి చెప్పండి మీరు కూడా ఈ మధ్య ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయండి అసలు
ఆ చాలా వరకూ అంటే సేఫ్టీ అనేది ఎవరూ పాటించరండి ఎక్కువ
ఆ
అంటే ఒకవేళ పోలీసులు ఏమన్నా ఉంటే వాళ్ళ మింద భయంతో ఏమన్నా పాటిస్తారేమో గానీ వాళ్ళకేమన్నా అవుతుందనైతే ఎవరూ పాటించరండి ఎక్కువ
ఆ
కనౌ అంటే వెహికల్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని సార్లు ఎందుకు నేర్చు కొన్నాం అని కూడా అనిపిస్తుంద
అవునండి ఈ మధ్యానం మాకు తెలిసిన అతనినికి యాక్సిడెంట్ అయ్యిందండి ఇవెన్ ఒక చిన్న బాబు
ఆ
అండ్ ఇంకొక ప్రెగ్నెంట్ వాళ్ళ వైఫ్ అంత చిన్న ఏజ్ అండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్పర్ష లేకుండా
అవు ఏమన్నా అయితే మళ్ళీ ఫ్యూచర్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది లైఫ్
అవునండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తది అవ్ అంటే కొన్నిసార్లు తప్పు ఉండదు కానీ ఆపోజిట్ పర్సన్స్ కూడా కర క్ట్ గా ఉండాలి కదండి ఇప్పుడు రీసెంట్ గా చూసాము చూడండి థాయిలాయాండ్ లో ఒక సైడ్ లో మాంగ్ క్ వాళ్ళు వెళ్తుంటే ఒక అబ్బాయి స్పీడ్ గా వచ్చి ఇలా గుద్దేసుకొని ఎళ్ళాడు నైన్ మెంబర్స్ ఫటా హౌట్ అవుట్ స్పాట్ డెడ్ అలాంటి వాటికి ఏం చెయ్యలేం కదా
డెస్టినీ అండి అన్నిటికీ అంతే
ఆ రీసెంట్ గా అండి నేను ఇటు సైడ్ కన్స్టక్షన్ జరుగుతుంది అని లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కి దాటుకుంటున్నా వాడు బ్యాక్ సైడ్ నుంచి స్పీడ్ గా వచ్చాడండి జస్ట్ మిస్ నా లెఫ్ట్ లెగ్ కు తగలిందంతే అలా సైలెంట్గా వెళ్తున్నా కూడా వస్తారండి అలా
హై ఆర్ పి యం మ బైక్స్ ని కొంచెం అంటే అంత హై ఆర్ పి యం లేకోకుండా పెట్టాలండి
ఉమ్
అ
థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు
మీకు కూడా చాలా ధన్యవాదాలండి